హలో హలో ఆ బాగున్న రండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నండి
ఏం లేదండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాలి తరువాత చేయాలి
ఇంకా మళ్ళీ ఈవినింగ్ పని స్టార్ట్ చేయాలి కావచ్చు ఇంకా
అవునండి ఈవినింగ్ పని పాప వస్తేది పాపకి స్నాక్స్ పెట్టి పాపని రెడీ చేసి ట్యూషన్ పంపివ్వాలండి
మ్మ్
మీరండి
కూడా అంతే అండి ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది ఇప్పుడు ఇంకా వచ్చేసరికి కొంచెం ఏదన్నా వర్క్ ఉంటే చేసుకోవాలి
ఉమ్ అ
ఇంగ పిల్లలకు ఉమ్ పిల్లలకు పాలు వేడి చేసి, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ సేమ్ ఇగ. ఇంగ పిల్లలు స్కూల్ నుండి వచ్చిలాంటే అన్ తె కదా
స్నాక్స్ ఏదోకటి పెట్టడం, ఇంగా రడీ చేయడం.
ఉమ్, ఫ్రెషప్ చేయించడం.
ఇంకా అండి, మీరేం చేస్తరు? ఇంటి దగ్గరే ఉన్
ఆ, ఇంటి దగ్గరే ఉంటానండి. కాప్ పోతే మహిళా సంఘంలో ఉంటాయి కదా వాక్రా గ్రూప్స్ అని అందులో బుక్ బుక్ కీపర్ గా పనిచేస్తాను అంతే ఇ ఎప్పుడున్న కలిగ ఉన్నపుడు
ఉమ్ హూ, మనీ ఇస్తరా అండి మరి?
అంటే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. వర్క్ నేర్చుకున్నంకా ఉమ్, ఇస్తాను అనన్నారు సి ఏ.
ఆహ ఓ నేను కలిగనే ఉంటా అండి.
ఉమ్ హు. ఎంతమందండి పిల్లలు? ఉమ్ ఏం చేశారండి వంట ఈరోజు?
వంట ఈరోజు, బుడంకాయ్ చేశానండి బుడంకాయ్ కర్రి.
ఉమ్ హు, బాగుంటది కదండి అది పుల్ల పుల్లగా? అంటే ఓన్లీ బుడంకాయ వండుతరా? అందులో టమాట్ ట ఏస్తరా? లేదంటే పప్పు ఏస్తరా?
అంటే టమాటా పప్పు ఏస్త కని, ఈ రోజు ఉట్ ఉత్తిగనే వండానండి బూడమ్కాయ.
ఉమ్ ఉమ్ నేన్ నేను నేనైతే టమాట వండినండి ఈరోజు.
బుడమ్ అంత
ఉమ్ ఉమ్, ఇంక ఇప్పుడు టమాటాలు. అవును బాగుంటద్ అందులో పప్పు ఏసుకున్నా కూడ బాగుంటది.
బాగుంటయ్ అన్న.
ఉమ్, ఇప్పుడు ఏమంటరు? డు ఇప్పుడు టమా టమాట రేట్ త చాలా తగ్గిందికదండి.
ఆ తగ్గిందండి కేజీ పదిహేను రూపాయలం
ఇంక ప్రతి దాంట్లో టమాటా యాడ్ చేయ్యంది కర్రీయే ఉండట్లేద్
ఆ మరి టమాటా యాడ్ చేయంది అసలు కర్రీయె ఉండదండి మొత్తం టమాటా వేయడమే ఉంటది ఒక దేంట్లోనైనా
ఊ అంటే టేస్ట్ టమాటా ఫ్లేవర్ వేరే ఉంటది ఇగ ఊ
ఊ
ఇంకా అండి ఇంకే ఏమంటారు ప్చ్ ఇంటి దగ్గర పండుగలు అవి ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తా ఉంటారు.
పండగలు వచ్చి, ఇప్పుడు ఉగాది పండగ వచ్చినప్పుడు ఇంగ. పిండివంటలు, గారెలు, పూస, బక్ చాలు పూర్ణాలు చేయాలన్ అండి ఉగాది ఈరోజు లేదండి అమ్మ వాల్లింటికి ఎంత మనీ ఏసిన్
ఊ
నన్ను గానీ ఇంటికి కెళ్తన్నము, మేము సిటీలో ఉంటాము కదా పల్లెటూరుకెళ్తాము ఆ పల్లెటూరులో బాగుంటాదండి పండగలు సిటీలో అంతగా ఏ అన్
ఎవరి ఇంట్లలో వాళ్ళు ఉంటారు కదా అక్కడ, ఇక్కడైతే ఒకరికొకరు సాయం చేస్ ఉండరు ఆ అవును ప్చ్ అన్ని అన్ ఒకరు ఆపదలైనా ఏవైనా గూడా ఒకరికొకరు
అ చెప్పుకుంటారు ఇక్కడ ఏముంది. ఎవరి ఇంట్లో వాళ్ళు డోరు పెట్టుకొని ఎవరి బాధ వాళ్ళు పడాల లోపడా కూర్చొని.
ఆ అంతే అండి.
ఉమ్ పిల్లలు కూడా తక్కువ బ ఇది కావడం పిల్లలు ముందు రా రాగానే ట్యూషన్ కెళ్ళడం. రాంగనే తిని పడుకోవడం. ట్యూషన్ నుండి రాగ అని పిల్లల